హలో హలో
హలో
విన్పిస్తుందా
ఆ
ఇది ఏ నెంబర్ దేనిక్ కాల్ చేసినావ్ ఇప్పుడు నేను పంపిస్తున్నా కాల్ చేసినావ సరే సరే దీనిలో ఒక ఫోర్ టైమ్స్ అమెజాన్ల కూడా ఒక ఫోర్ టైమ్స్ చేస్తే ఇంకా అయిపోతది ఏమో కదా
మ్ అయిపోతది
అవు ఇది ఎందుకు కాల్ చేస్తున్నావు ఎవరు అసలు మీరు
టాస్క్ టాస్క్ బేస్ టక్
ఊమ్ ఇందాకేమో మాట్లాడుతునర్ కద డయాబెటీస్ ఒచ్చింద వచ్చిందేమో అనిపిస్తుంది. నాకు కూడా ఎందుకంటే లాస్ట్ టైం కూడా నాకు ఇట్లా ఒకసారి అయినపుడు డాక్టర్ తమండే డాక్టర్ అనుండే డయాబెటీస్ టెస్ట్ చేపిచుకో ఒకసారి అని చెప్పి డైరెక్ట్ అన్నాడు నాకు
ఇట్లనే ఒకసారి అయిందా అట్లా
ఇట్లానే అంటే కొంచెం సిమ్మిలర్ఏ అంటే అప్పుడు ఏం కర్వాలే నాకు కానీ నా లె ఇట్లో ఇట్లా పింపుల్ వచ్చేటట్టు పెద్ పెద్ద పింపుల్ వచ్చింది
మరి ఇప్పుడు చె చెక్ చెప్పించుకోకదా
ఆ అప్పుడు ఇ విషయం మా డాడీకి చెప్తే మా డాడీ కోప్పడి ఏం డయాబెటీస్ వస్తాయి. నీకు ఇప్పుడు ఎందుకు నువ్వు ఇరవై సంత్సరాలకు నీకు డయాబటీస్ ఏం రాదు ఏం జేయదు పో అన్నాడు. తర్వాత మళ్ళా మమ్మీని అడుగుతే చేపిచ్చుకో ఎల్దం ఇగ చేద్దాం లే అనీ మమ్మీ అంటుండే కానీ ఇంకా ఇద్దరికి టైం దుర్కుత్లే మర్చిపోయినం ఏందో
ఇప్పుడు కుదిరిందా ఇప్పుడు
ఇప్పుడు చేయాలా రేపు ఎల్లి
చెయ్యాలి మరి పిచ్చా మీకు అంతా తెలిసిన్ తర్వాత కూడా ఇట్లనే కాముష్ ఉంటరా
మమ్మీకి కాల్ చేసి చెప్తా రేపు డయాబెటీస్ టెస్ట్ అంతలే నాకూడా రిమార్క్ ఉండదు ఒకటి ఉండదుగదా కానీ అది ఎట్లా చేయాలి ఒకసారి వితౌట్ ఈటింగ్ బిఫోర్ ఒకసారి చేయాలి విత్ ఆఫ్టర్ ఈటింగ్ ఒకసారి జేయాల మ బిఫోర్ ఈటింగ్ అంటె మ డాడి ఏ లేద్ లే మా డాడీ ఎల్లాక వెళ్తా
రమ్మన్నాడా డాక్టర్ మరీ
ఎళ్ల లే డ డాక్టర్ అయితే అన్నాడు విపి ఎక్కువైంది షుగర్ ఎక్కువ తినకు షుగర్ వల్ల ఇంక మళ్ల
అస్సల్ తినకు ఇంక ఆపేసేయ్ ఆ చాకొలేట్స్ ఆపేసి పడేసేయ్
పప్పు తినకన్నావ్
ఓ నేన్ తెచ్చిన పప్పు వల్ల నేనా ఏమన్నాయింద
నువ్ పప్పేంతెచ్చినవే
హాస్టల్ పప్పు
ఎప్పుడు తిన్న నేను హాస్టల్ పప్పు
ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు. తిన్నావుగదా ముందు
రెపేడ్రెస్ వేస్తావ్
ఆ షర్ట్ మ్యాన్ రేపు జూస్తాలే రేపైన ఆఫ్టర్నూన్ కదా మెల్లగ రేప్ చూసి చెప్పిన కదా నీక్ మరి అన్యూల్ డే ఈవెనింగే ఉంటది కదా. మరింత ఎండల పోయి పోయి ఎవరు డాన్స్ చేస్తారు.
అదే అడుగుతున్న ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూనే ఉంటది అబ్విస్ నా ఉద్దేశం ప్రకారమే మనం వెళ్ళినప్పుడు నైట్ అయింది కదా తను గుర్తులేదా నీకు మనం నైటే సర్వీస్ రోడ్ కాడికెళ్లి సరే రోడ్ ఒకే
నేనే ఉ
దాహం అయితుంది నాకు నీకైతలేదా నాక్ తిన్నప్పటినుండి అన్నావుక
అవును నాకూడ అయితుంది ఫుల్ సాల్ట్ సాల్ట్ ఉంది
సాల్ట్ కదా వన్ ఆఫ్ ది బెస్ట్ మండి నాకైతే అది కదా
చాలా నచ్చిందా నీకు అ నచ్చింది కానీ నీకు చాలా నచ్చినట్టుంది.
హా నువండినవన్నీ తిని తిని వేరేవన్నీ మర్షిపోయిన నేన్ టేస్ట్ ఇది కాదు మసాజ్ సెంటర్ ఇట్ల తీసి బాగుండే ఈ చిన్నదానికి వీడు నాలుగు టాబ్లెట్ ఒక అయింట్మెంట్ ఇచ్చిండ ఐదు టోటల్ మెడిసిన్ కాస్ట్ నాకు ఫైవ్ హండ్రెడ్ అయ్యింది
నువిచ్చినవ మీ డాడిచ్చిండ
మా డాడీ టూ హండ్రెడ్ ఇచ్చ
ఏంటి దీనికి కూడా మీ డాడీ రాలేదా
ఎల్లుపోయినోళ్లు రెంట్
ఎంలే
సడన్గా ఏమైంది
లేదు
ఉమ్ అవునా ఒక ఒక టాబ్లెట్ ఉంది. ఆ ఒక్క టాబ్లెట్ కొసం త్రి హండ్రెడ్ రూపీస్ ఉంద ఆడ అదాన్ బద్లు నత్తేక్వైంది.
ఉహు
ఏదో ఫోర్ టాబ్లెట్స్ పవర్ఫుల్ టాబ్లెట్ అనుకుంటాది. నాను కష్టది ఏదాంతా లైట్
ఉమ్
ఉహు ఆహా ఉహు ఈహీ
ఆహ నేను మీ మమ్మీ బ్లౌజ్ ఉంది కదా
అ
అది
హ్మ్ ఇప్పుడేందుగోడ్తూన్నావ్?
తీసున్నా కోట్లు ఏసా గదా
తీయకు
ఏ పిచ్చా నేను వేసిన కుట్లు తీస్తున్నా.
ఏ తియ్యొద్దె ఏసుకొని ఫోటోషూట్ తీయు
ఇంకేమి ఫోటోషూట్ అయ్యా చేయాలి ఇంకా
అయ్యా అంత మంచి సారి
అంత మంచి సారీ కాదు. వేరే ఉన్నాయిగా టు ఇవి ఆల్రెడీ నీతో దిగిన ఇంకొకటి ఉందిగా. అది మళ్ళీ వేసుకొని తీస్
మ్ అన్నిటికీ ఇట్లానే ఏదో బ్యాంగలు పెట్టి ఏదో చేసినావు కదా చూడి మస్తుంది.
నచ్చలే కదా నీకుసారి?
ఎందుకు నచ్చాలే నేను అన్నాన వే ఏంటి తాను వాడుంటే అసలు ఏ సారి
గ్రీన్ కలర్ సారి ఆరోజు నేను ఎస్
అచ్చి అ చి చి చి చి అది వేస్ట్ దాక హండ్రెడ్ టైమ్స్ బెటర్
హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఆ
ఆ హండ్రెడ్ టైమ్స్ బెటర్
బావుంది సారి బాలేదని కాదు గానీ పెద్ద వాళ్ళలాగా కనిపిస్తున్నా ఆంటీ ఆంటీ
ఇంకా సరిగా చేస్నవ్ మరి అంతే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తా ఆంటంటి సార తను ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తా మమ్మీ. అంతే కదా
ప్చ్ త లోగ్ అచ్చచ్చే లగ్రీ తే నా
ఆ వేగంగా మాత నకు మ
ఊ
బైయంకే
కైకు క్యా హువా
బావుంది సారి అంతే నాంటి వాళ్ళ ఏం చెప్పక నాకు మంచిగుందిచి సారి కాంప్లిమెంట్ తీసుకో మళ్ళా దానికి బ్యాడ్ ఒక నెగటివ్ తీసుకోకు ప్రతిదనికి
సార్ ఒదిలేస్తా ఇంకా
ఎందుకు ఎవరైన వచ్ వచ్చి అన్నారా మికు ఆంటీలాగా ఉందని చెప్పి మ్ మారి ఎందుకట్ల ఫీలైతున్నవ్ బవుంది అందరికి నచ్చింది. నాకైతే గానీ నా ఫ్రెండ్స్ దగ్గర నిన్ జూపియాలని చాలా ఆశ ఉంది చెప్పినా గా నికు
అందుకే స్టోరి పెట్టు గదా
మ్ స్టోరీ డిఫరెంట్ లైవ్ లో పెట్టడం డిఫరెంట్ లైవ్ లో
ముందు చెప్పాలి నాకు వాళ్ళతోట్ చూపియాలి మాట్లాడిపియాలి అన్ నువ్ జేప్పలేదు ఏమని జెప్పినా లేదు వాళ్ళ దగ్గర నుంచి పోదాం నేను వాళ్ళతో మాట్లాడుతా ఇట్ల మాట్లాడకుతే నేను ఆల్రెడీ జెప్పిన
నేను జెప్పిన తను నాకు గుర్తుంది నాకు వాళని చూపియాలి నాకు ప్రౌడ్ ఫీల్ అయి
నువ్వు షీ టీమ్ అన్నవ్ షీ టీమ్ గురించి చె లే ఆ మీ ఫ్రెండ్స్కు నిను చెప్పలే
అరే మా ఫ్రెండ్స్ షి టీమ్ తోనున్నరు మా ఫ్రెండ్స్ షీ టీమ్ తొనే ఉండేది ఆడ వెళ్లిద్దరు కలిసే ఉంటది అహ్ మీరు అంటే నేనుండా నేనేందుకుంట ఇద్దరు ముగ్గురు బాయ్స్ యే అసలు బ ఎవరు రాలే బాయ్స్ మా వొళ్ళు వచ్చింది నాలుగురు ఐదుగురు దానిలో ముగ్గురు షీటీమ్ లొ ఉండెది అంతే అదే అంటున్న వాళ్ళ దగ్గర గూడా వాళ్ళతో మాట్లాడదాం
ఛి షీటిమ్ అస్సల్ నచ్చదు నాకు
బ్బ వాళ్ళకి ఇపుడు దాకా ఏం చేయలేదే వాళ్నికు జస్ట్ ఒచ్చి ఇంటి పేరు అడిగిరు ఒకసారి ఇంకేం చేస్ షర మాట్లాడేది ఒకసారి దీపిక అంతే గదా ఇంకేం జేశిరు దీపికా కాదు దీపాని దీపాను సార్
అరే ఎఎ షిట్ అ
ఏమైద్ ఏమైందే హలో
హు
ఏమైంది
మ్ కూచ్చునవా
మరి ఇగ ఆ షిట్ అని ఎందుకన్నవ్
ఇది తీస్తున్నా కుచ్చుకుంది హ్యాండ్కి
బ్లడొస్తుందా
అదె నార్మల్గా కుచ్చుకున్
జాగ్రత్తమ్మ అమ్మవ్ జాగ్రత్త
ఆ
పూచి నిడేళ్ళు ఒకసారి
ఆ
ఎట్ల తీస్తున్నవ్ నువ్వది బైటికి ఎట్ల తీస్తున్నవ్
ఎక్స్పీరియన్స్
అ నెక్స్పోళ్ల కల్లో నాకు ఎక్స్పీయన్ లేదు
ఐపోయిందా లెవెన్ మినట్స్
టెన్ ఫార్టీ
అహ్ ఇంక కట్ చేసేయ హె నువ్వు కట్ చేయ్క నేను కట్ చేస్తా
స్త
నువు కట్ చేయకు నేను కట్ చేస్